హాయ్ అండి
డి
బగున
బానం అండి మీరు బన్నర
ఆహ్ బా న్నె ఉన్న అండి
ఏం చేస్తునరండి
ఏముందండి హాలిడేస్ వచ్చినాయి కదా అందరం కలి అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము
ఓహో
ఈ ఇపుడు సమ్మర్ హాల అందరం కలిసి వెళ్ళమండి మాకు సిబ్లింగ్స్ ఉన్నారండి అందరూ మమ్మీ దగ్గ వస్తారు మమ్మీ వాళ్ళ ద
ఓకే ఓకే ఇప్పుడు మీ అత్త మీ మామయ్య మీ హస్బెండ్ మీ పిల్లలు అందరూ
అందరం వచ్చామండి మాది ఉమ్మడి కుటుంబం అండి అందరం కలిసి వచ్చాము.
చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట
అవునండి. అవును మేము అత్తయ్య మావయ్య అందరం కలిసే ఉంటాం అనమాట.
ఆహా ఓకే ఆహా అట్లా అంటే అంత
మా అంటే సింగిల్ గా ఉన్నంటారాద్ దండి
ఆహా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఉమ్మ మీరు చాలా ఫేస్ చేయాలి అండి అంటే ఓపిక ఎక్కువ ఉండాలండి.
అవునండి మీరు చెప్పింది కరెక్టే కంపల్సరీ ఒప్పుకుండాలి. మళ్ళీ వంట విషయంలో కూడా ఒక్కొక్ క్కళ్ళక్ ఒక్కొ వంట చేయాలి
ఆహా అబ్బో పెద్ద ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే ఆ అబ్బా ఆ రోజులు ఏమో లే కానిండి ఈ రోజుల్లో కూడా పెద్ద ఫ్యామిలీ అంటే ఆ జోగ్ కాదండి నిజంగా అసలు చాలా పేషెన్సీతో కూడుకున్నది.
అవునండి. అవును మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ కానీ జాయింట్ ఫ్యామిలీ లో ఉన్నంత ఆనందము మన సింగిల్ ఉంటే ఉండదండి.
నిజమే అండి అది నేను అంటే ఇట్లా మీలాంటి పెద్ద ఫ్యామిలీస్ నేను కొన్ని కొన్ని చూసానుండి నేను చూసి చాలా నేర్చుకున్నానుండి ఇట్లా పెద్ద ఫ్యామిలీ ఉండడం వల్ల చిన్న ఫ్యామిలీ వల్ల లాభాలు ఏంటి పెద్ద ఫ్యామిలీ వల్ల లాభాలు ఏంటి
ఇప్ అవునండి అవును ఇప్పుడు చూడండి మ్యారేజ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అదే రోజు ముహూర్తానికి వన్ అవర్ ముందు వచ్చి పెళ్లి అయిపోగానే అదే రోజు వెళ్ళిపోతున్నారు.
ఆ అవునండి ఈ బిజీ టైమ్ లో అసలు
ఇ షెడ్యూల్ కదండి ఇప్పుడు కొంతమంది ఏంటి అంటే ఇంటికి వచ్చి కార్లు ఇవ్వడం అవన్న అయిపోయిందండి. ఇప్పుడు వాట్సాప్ లో సోషల్ మీడియా లో వాట్సాప్ లో షేర్ చేయడం కార్ పెలికార్స్ట్ షేర్ చేయడము అట్లా అయిపోతుందండి అంత ఫాస్ట్ అయిపోయింది అంత ఇప్పుడు.
అవునండి అసలు మనకు అసలు ఏది కార్డ్లు పంచేంత టైం కూడా మనకి కేటాయించలేకపోతార్రు. అంత టెక్నాలజీ పెరిగిపోయింది. అంత టైం షెడ్యూల్ బిజీ అయిపోయింది. అలా ఉందండి.
అవునండి. ఇప్పుడు మీది పెద్ద ఫ్యామిలీయా చిన్న ఫ్యామిలీయా అండి
మాది చిన్న ఫ్యామిలీ అండి నేను మా వైఫ్ ఇద్దరు పిల్లలం
అ ఇప్పుడు అంతా అలాగే అయిపోయిందండి. ఒకప్పుడుయితే కలిసి ఉండే వాళ్ళు ఇప్పుడేంటి కొంతమంది చూస్తున్నాం మనం ఆ కొంతమంది ఏజ్ అయిపోయిన మమ్మీ డాడీని గాని అత్తయ్య మావయ్యని గాని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వయడం అలవాటు చేసుకున్నారంండి చాలా మంది.
ఆ ఆ ఇప్పుడు మా వైఫ్ది కూడా తను కూడా అంతే అండి ఇప్పుడు తనక ఏందంటే చిన్న ఫ్యామిలీ ఉండాలని ఇప్పుడు ఓల్డేజ్ అత్త మామూలు వద్దని ప్రైవసీ కావాలని అట్లా అసలు పెద్ద ఫ్యామిలీ గురించి నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా వాళ్ళు మా వైఫ్ ఇక
కానండి ఏదైనా పెళ్ళిళ్ళు గానీ నకేషన్లు ఉన్నాయి అనుకోండి అందరం కలిసి ఒక్కొక్క పని చేసుకుంటే చాలా తొందరగా అయిపోతయి మనకి కలిసిపోయినట్టు కూడా అనిపించదండి.
అవునండి అంటే నేను పెళ్ళిల్లకి వెళ్ళినప్పుడు చూశాను ఇప్పుడు అంత పెద్ద ఫ్యామిలీ ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు ఇప్పుడు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు నాన్నలు ఆ నానా బాబాయిలు ఇట్లా అలా ఒక పని చేస్తామంటంటే మనకు పని అన్నది కనిపించదు చాలా అదే మేము చిన్న ఫ్యామిలీ కదండి. మేము ఏ పని చేసుకోవాలనుకుంటే మేము వన్ డే అంతా చేస్తాం. అదే ఉమ్మడి ఫ్యామిలీలో ఒక పూటలో కూడా అయిపోద్ది. ఆ పని
అవును అవునండి అవును మీరు చెప్పిిన కరెక్టే. ఇప్పుడు దానికోసం అనే కదండి ఇప్పుడు సపోజ్గా మన ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినయి అనుకోండి వంటలు ని పిండి వంటలు గాని ఇప్పుడు షాపింగ్ గాని ఏదైనా కలిసి చేసుకుంటే చాలా బాగుంటదండి. తొందరగ్ గుడా అయిపోతది ఇప్పుడు పిండి వంటలు మనం ఒక్కళ్ళు చేసిన దానికి ఒక ఫోర్ మెంబర్స్ కలిసి చేసిన దానికి ఎంత బాగుంటందండి ఫాస్ట్ కూడా అయిపోతది కదా మనకి
ఆహా కానీ ఆ పెద్ద ఫ్యామిలీ వల్లా ఆ కొన్ని ప్లస్లు ఉంటే మైనస్ ఉం టే అండి ఇప్పుడు అది ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ కుడ్ బ మొత్తం చూసుకోవాల్సి వస్తాది
అవునండి ఒకప్పుడు ఒకప్పుడు ఏంటి పది మంది పన్నెండు మందికి కనే వాళ్ళు పిల్లల్ని ఇప్పుడు ఒక్కళ్ళ ఇద్దరు చాల అనుకుం తున్నారు ప్రజెంట్ మీరు అన్నట్టు లివింగ్ కాస్ట్ గాని ఫుడ్ గానీ అన్ని కాస్ట్లు పెరిగిపోయినాయి కదండి
అవునండి ఇప్పుడు మా తాతల కాలంలో మా నాన్న వారే ఒక డజన్ మంది ఆ మా అత్తోళ్ళ ఒక అర డజన్ మంద్రి అట్లా అట్లు ఉన్నారండి
అవునండి అప్పట్లో ఏంటండి ఫుడ్డుగా ప్రతి ఒక్కటి ఫుడ్డు గాని ఈ మన క్లా బట్టలు కూడా అన్ని రేటు పెరిగిపోయినాయి కదండి అప్పటికి ఇప్పటికి
అవునండి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి
ఇప్పుడు పిల్లలు కొంతమంది ఏంటండి అనవసరమైన వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటారు వన్ వీక్ ఒకసారి బిర్యానీ తినడం గాని పార్క్ ఎళ్ళడం పిక్నిక్ ఎల్లా అట్లా అంట ఉంటారండి మనం చెప్పాలి పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాలి ఏమని అట్లా అంటే అనవస్ మైన ఖర్చులు పెట్టుకోవద్దు మనీ మనం మనీ కంపల్సరీ అవసరం అండి అవసరం అని చెప్పాలండి పిల్లలకి మనం
అవునండి ఆ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇంకోటి ఏంటంటే అండి మనీ కూడా ఇప్పుడు మనం చిన్న ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ రెండు చూసుకోవాలండి ఎందుకంటే ఆ చిన్న ఫ్యామిలీ అనుకోండి మనీ మనం పెట్టుకోవచ్చు పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు మళ్ళా ఒక్కళ్ళక్ కొనిచ్చి ఒకళ్ళ కొనియకపోతే మళ్ళా అభిప్రాయ భేదాలు అట్లాంటివి వస్తా ఉంటాయి
అవునండి కరెక్టే కానండి పిల్లలకి మనం చెప్పాలండి వాళ్ళక్ తెలియిదు కదా నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటది మన జనరేషన్ మన అమ్మమ్మూల జనరేషన్ క ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి మనం డబ్బులు కూడా ఎక్కువే అంటే అనవసరమైన ఖర్చులు పెట్టుకోవద్దు అవసరం ఉన్నప్పుడు డబ్బులు యుస్ చేసుకోవాలి అని కూడా చెప్పాలండి
అవునండి అవును నిజమండి అది అయితే పెద్ద ఫ్యామిలీలో అండి నేను చూశాను ఇప్పుడు తాత ముత్తాతలు ఏం చేస్తారండి ఇప్పుడు మనళ్ళు మనరాళ్ళని దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పుకుంటూ అంతా ఓ ఒకలాం మైండ్ ఇంప్రూవ్మెంట్ ఒక అంటి మోటివేషన్ ఇచ్చుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటూ ఇట్లా చాలా ఉంటాయి అండి
అవునండి ఇప్పుడు మనం ఎక్కడికైనా ఎళ్ళినాం అనుకోం ఏదైనా అకేషన్ కి ఫంక్షన్ కో ఎక్కడికో అయినా వెళ్ళినాం అనుకోండి పెళ్లిళ్కో ఫంక్షన్కో మన పిల్లలకి తెలియట్లేదు పిన్ని రిలేషన్ ఎవరో తెలియట్లేదండి మా వాళ్ళ పిన్నియా బాబాయ్యా అలా ఎవరు తెలియట్లేదు పిల్లలక్ ఇప్పుడు ప్రజెంట్ పిల్లర్కి తెలియక
కేతెల్వదండి నేను నా నాక్ మ్యారేజ్ అయింది కానీ మా ఊరికి పోయినప్పుడు నాకెంతమంద్రి అత్తయ్యలు ఉన్నారు నాకేంతమంద్రి మరదళ్ళు ఉన్నారు నాకెంతమందిరి అన్నలు ఉన్నారు తమ్ముళ్ళు ఉన్నారు ఆ నిజంగా నాక్
హి అదే అంటున్నానండి మనం పిల్లలకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇప్పు సం ఎప్పుడైనా టెన్ డేస్ హాలిడేస్ వచ్చినప్పుడు అట్లా మనం మన అమ్మ వాళ్ టికి మా నాన్నమ్మూళటికి టీసుకెళ్ళి వీళ్ళు మీ పిన్నిరా మీ బాబాయ్యరా అని వాళ్ళకి చెప్పాలండి లేపోతే ఇవి ప్రజెంట్ గా అందరు అంకులు అంటే అని సింపుల్ గా అనేస్తున్నారు
అవునండి ఇది ఈ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేస్తుందండి అందుకే మా పిల్లలకి అట్లా ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని నాకు హాలిడేస్ వచ్చినప్పుడల్లా పిల్లల్ని ఇట్లా ఊరికి తీసుకెళ్ళి వాళ్ళల్ని నేను పరిచయం చేేయడం అట్లా చేస్తా ఉంటాను అండి
చెయ్యాలండి అట్లా చేస్తేనే పిల్లలకి వయ అందరితో ఎలా ము మూన్ అంటే ఎట్లా బిహేవ్ చేయాలి ఏంటి చిన్నమ్మా పెద్దమ్మా గౌరవించడం ఎలాగో అలా గుడా తెలుస్తదండి పిల్లలకి మన పిల్లలకి మనం చెప్తనే కదా తెలిసేది మన మమ్మీ డాడీ మనకి చెప్పారు రు మన మన పిల్ల చెప్తే వాళ్ళు నెస్ట్ జనరేషన్ వాళ్ళు డెవలప్ చేస్తారు మంచిగా
అవునండి ఇప్పుడు స్కూల్ ఫీజులు కూడా అండి పెద్ద ఫ్యా మన చిన్న ఫ్యామిలీ కాబట్టి మనం ఆ అది ఫైనాన్షియల్గా భరించగలం కానీ పెద్ద ఫ్యామిలీల్లో అనుకోండి అది ఫైనాన్షియల్ స్టేటస్ అని అంటే అదంతా చూసుకోవాలా పిల్లల్ని చదివియడం ఆ హాస్పిటల్ ఖర్చులని అ దాని దాన్ని చాలా అం టే అండి బట్టల ఖర్చులు కూడా ఆ ఎక్కడ పెట్టలో అక్కడ పెట్టాలండి అన్నిటి కాడా ఎక్కువగా మనీ ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు వాళ్ళ ఫ్యూచర్ కూడా మనం ఆలోచించుకుం టూచ్ ఒక్కొక్కటి ఇన్వెస్ట్ చేసుకుంటూ రావాలండి
మా పే మా సిస్టర్ ఒక ఆవిడుందండి డీ అనవసరైన దుబార్ కర్చులు పెడతా ఉంటా కదండి నేను చెప్తూ ఉంటాను అనవస్ చమేనా అయ్యే తనకి ఏంటంటే బాగా ఫ్రెండ్స్ బాగా ఇష్టం అనమాట అవసరం ఉన్న ఫ్రెండ్ కి అనవస్ ఉన్న ఫ్రెండ్ కి అనవస్ ఖర్చు పెట్టిద్ది నేను అదే చెప్తానమాట అనవసరంగా మనీ వేస్ చేసుకోకు తర్వాతకి మనీ చాలా
ఆ ఆ అం కొంచెం అట్లాం మీ సిబ్లింగ్స్ ఉంటే కొంచెం వాళ్ళకి మీరే కొద్ది మోటివేట్ చేసుకుంటే చెప్పాలండి
అవునండి నేను చెప్తూనే ఉంటాను అంటే ఇప్పుడెంటండి ఇప్పుడు సడన్ గా ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చింద అను కోండి సపోస్ గా మన్ చెప్పలేము అలాంటి టైమ్ లో మనకి యూజ్ అవుతది మనీ మనకే గాని మన పిల్లలకే గాని ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ చూడని చిన్న ఏజ్ లో పెద్దిరిల్లో గానీ అందరికి ఏదో ఒక ఇష్యూ అనేది వస్తుంది చాలా మందికి
మ్మ్ మ్మ్ మా ఇంటి దగ్గర కూడా మా ఇంటి దగ్గర కూడా నాకు ఒక ఫ్రెండ్ ఉండేదండి తను అంతే అండి తన అంతే వాళ్ళ ఫ్రెండ్స్ అంటే విపరీతమైన ఇక ఇష్టంతో ఇక ఖర్చులు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు కానీ ఫ్రెండ్స్ కూడా వన్ లిమిట్ వరకే అండి వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ ఏమైన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళు కూడా జస్ట్ వచ్చి ఎలా ఉన్నా ఏంటానో రెండు హయాపిల్ ఇచ్చిపోవడమే తప్ప అంతకు మించి ఏం చేయ్యరండి ఎంత ఫ్రెండ్స్ అయినా
అవు అంటే అండి నేను అనేది ఏంటంటే అందరు ఫ్రెండ్స్ ఒకలాగా ఉండరండి అంటే మనక్ కి ఇంపార్టెన్స్ ఇచ్చే ఫ్రెండ్స్ దగ్గర మనం మనం ఎలా ఉండాలి అవసరం లేని ఫ్రెండ్స్ దగ్గర ఎలా ఉండాలి జస్ట్ ఓన్లీ ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్సే కాదు రిలేటివ్స్ దగ్గర కూడా తే అండి ఇప్పుడు మన ఇప్పుడు చూడండి అవునవునండి నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పట్లేదు ఓన్లీ ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కొంతమంది రిలేటివ్స్ డబ్బులు చూసి కూడా వస్తారు ఆ తప్పగా అనుకోకండి చెప్తున్నాను మామూలుగా జనరల్ గా
ప్పేది నిజం అండి ఆ అంటే జనరల్ గా చూస్తూనే ఉంటాం కదాండి
అంటే ఇప్పుడు కొంతమంది చూస్తున్నాము ఏంటి ఒకలకి ఒకరు అంటే ఒకళ్ళు ఎదిగితే ఓరవ లేని వాళ్ళు అలా కూడా ఉంటున్నారు ఇప్పుడు ప్రజెంట్
అయ్యో అట్లా ఎక్కువ అట్లా ఓర్వనోలె ఎక్కువ ఉన్నారండి ఈ రోజుల్లో మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్
మనం మనీ అనే చూసి ఖర్చు పెట్టాలండి మన రెస్టారెంట్కి ఏళ్తే వాళ్ళు ఫుడ్ పెడతారు వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తారో తెలీదు హైజీనిక్ ఉండదు కాట్టి కొంచెం ఓ పికతో మనమే ఇంట్లో రడీ చేసు కంటే హెల్త్కు హెల్త్ మంచి మంచిది అంటే మనకి హెల్త్ బాగుంటది మన మనీ కూడా సేవ్ అవుతుందండి
మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నిజం అండి
అట్లనే పిల్లలకి కొంచెం మనీ అనే సేవ్ చేసుకోవాలి ఇ చిట్టీల ద్వారా గానీ ఇప్పుడు సేవ్ అంటే అంటే మ్యూచువల్ ఫండ్స్ గానీ ఏమైనా ఇన్వెస్ట్ చేసుకోవడము అట్లా పెట్టుకోవడము ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అట్లని చెప్తే చాలా బాగుంటదండి
ఆ అవునండి నిజమండి సరే అండి ఉండనా ఓకే అండి ఆ ఓకే అండి బాయ్ అండి